చెప్పు అక్కా వినిపిస్తుందా? ఉమ్ వినిపిస్తుంది.
ఏం అర్థం గాలే రోజు సిచ్యువేషన్
ఏం కాదులే నువ్వు వెయిట్ చెయ్యి ఇంక రెండు నెలలు టైం చెప్పుండవు కదా చూడు నేవల్ల్ అయినంత వరక్ చూడు ఫస్ట్ ఎవరైనా సరే ఆ అబ్బాయోళ్ళచ్చి మాట్లాడాలి. అమ్మాయి ఓళ్ళు ఎప్పుడు వెళ్ళి మాట్లాడింది లేదు. అబ్బాయిలొల్లి వచ్చి మాట్లాడాలి.
వాళ్ళురారంట మే మేమే పోవాలంట
అది మీర మీరు ఎట్టపోతారుంట కొంచమన్నా ఉందా మెదడు ఆ తనకి
ఏం పాడో వేస్ట్ అసలు
ఫస్ట్ వాళ్లొచ్చి మాట్లాడ్ అది ఏదో ఒకటి మాట్లాడి మళ్ళీ మీరు వెళ్ళి మీరు వెళ్ళి మాట్లాడుకొని వస్తే అది ఇదవుతుంది ఫస్ట్ మిమ్మల్ని రమ్మని చెప్తే ఏమని సరే ఒకవేళ ఇన్ కేస్ మీరు వెళ్ళినా కూడా ఆ అబ్బాయి ఉండాలి కదా ఇంట్లో ఆ అబ్బాయి ఉండి వాళ్ళు మాట్లాడితే ఒక ఇది అబ్బాయి లేకుండా వాళ్ళ అమ్మ వాళ్ళు నాయనతో మాట్లాడితే
సరే తను ఉంటారు మా అమ్మ వచ్చేసి లోపలికి వెళగుడదు గదా
కదా ఉమ్ ఇంకా బయట ఉండి ఏ మాట్లాడ అస్స్తారు అదే కదా
అదే యా సెన్స్ ఉందో లేదో
మరి నువ్ ఈ మాట అబ్బాయికి
ఆ పర్లేదు లే మీ మామనో ఎవరినో ఒకరిని పంపింయి అన్
పియంట
అల్లుఏమన్నారు తెలుసునా తెలిసిన అవసరమే లేదు.
ఆ ఎడున్నా ఆ రోజే వచ్చి ఉండాలా ఇన్ని రోజులైంది ఏం లేదు ఆ ఇంటి దగ్గర రావచ్చు కదా ధైర్యంగా అంత ధైర్యం లేనోడు రేపు ఎంత మాత్రం సాక్ తాడు ఆ చూద్దాం టూ మంత్స్ టైం చెప్పినం కదా చూడు చూడు తొందర పడద్దు నువ్వు కూడా ఇన్నేంల పరిచయం కదా
మౌనిక అక్కకు చెప్తే ఏమంటుంది. వాడు ఒక వేస్ట్ అంట
నువ్వు అబ్బాయి లా ఉన్నాడు వాడు ఒక అమ్మాయి లా ఉన్నాడు ఆ పిల్ల అట్టే మాట్లాడుతుందిలే ఆ
ఆ అదే
ఏం కావ్య ఎండ వేయ్యి ఎక్కువగా ఉంది అక్కడ
ఘరంగా ఉందిమ్మా ఇక్కడ అస్సలు కావడం లేదా తట్టుకోలేకపోతా ఉండాం సినిమాకి బయలుదేరదామ అని చెప్పి పిల్లకాయలు అందరూ రచ్చ చేస్తా ఉంటే ఆ ఏం మూవి ఆ అదే పవన్ కళ్యాణ్ ఉస్తాద్
ఎందుకు మొబైల్ చూసుకోవచ్చు కదా
బా చెప్పినవులే మూవీ రూమ్స్ లోకి అప్పుడే వచ్చింది వస్తుంది కానీ థియేటర్ లో చూసా మధ్యాహ్నం వేరు మా ఫేవరెట్ హీరో
అబ్బా
ఉమ్ పచ్చలు ఏరు అరుపులు ఫ్యామిలీ పోతా ఉన్నాం
ఉహూ ఏ థియేటర్ దేవేంద్ర థియేటరా
రేణుగుంట్ల లో ఆ మా అమ్మోళ్ల ఊర్లో వెళ్తున్నాము అక్కడ కొంచెం బాగుంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంక వాళ్ళని చూసినట్టు ఉంటుంది కదా పిల్లకాయని కలవరిస్తా ఉండారు ఆ ఉమ్
అక్క ఆ అబ్బాయి కూడా ఒక్కడే అక్క వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏమి గట్టిగా
గట్టిగా మాట్లాడితే యాక్సెప్ట్ చేయరా ఎందుకు చేయరు ఖచ్చితంగా చేస్తారు
అహా వాళ్ళ పేరెంట్సే ఇతన్ని బ్లేమ్ చేస్తా అన్నట్టున్నారు నువ్వు గిన మేము చెప్పినట్టు చే
ఒకగానక కొడుకు అక్క అన్నీ అయిపోయినాక అమ్మాయి పైన ఇది అయిపోతే మళ్ళీ మేమేం చెయ్యాలి అని ఇట్లా కూడా ఆలోచించచ్చు కదా కొంతమంది ఎవరు వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసునా
మా మా అబ్బాయే వద్దంటన్నాడు మాకు అవసరం లేదు అమ్మాయి అన్నారు వాళ్ళు
ఉమ్ ఎందుకు నీతో చెప్పినాడా ఈ మాట డైరెక్ట్గా నువ్వు నాకొద్దు అని అనేసి ఎవరు ఆ అబ్బాయి చెప్పినాడా నీతో డైరెక్ట్గా
డైరెక్ట్ గా కాదు మెసేజ్ లో చెప్పినాడు
ఉమ్ డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే కదా తెలిసేది ఒకసారి రమ్మని చెప్పి మాట్లాడు ఆ
కనీసం మాట్లాడానికి ట్రై చేసే దాన్ని కూడా వర్క్ చేస్తే కదా మొబైల్
అవును ట్రై చేయాలి కదా
వాళ్ళ పేరెంట్స్ మా అబ్బా మా మా అబ్బాయికి అవసరం లేదు ఇంకా మాకు కూడా
నాకు కూడా అవసరం లేదని చెప్నారం ఆ ఎవరు మా మామ తో
ఇంత దూరం వచ్చింది పెళ్లి వరకు వచ్చింది ఇట్లా చేయడం కరెక్టా ఫస్ట్ పెళ్లి కానియండి ఏం నార్మలే వాళ్ళు గొడవ పడతా పడతా ఉంటారంటే ఆహా లేదు
ఉమ్
మాకు అవసరం లేదంటే అప్పుడు వాళ్ళు వేరే దగ్గర ఏమన్నా చూసుకునింటారాక్క
చూసుకోని ఉన్నుండరు నిన్న ఏమన్నా బెదిరిస్తున్నారేమో అది చూసుకో ఫస్ట్
అ
ఈ అమ్మా ఇట్ట వినడం లేదు ఈ విధంగా చేస్తే అన్నా వస్తుందేమో మోనని ఏమన్నా బెదిరిస్తున్నారేమో అది చూసుకో ఎక్కడికి వచ్చేది అంటే నువ్వు ఫస్ట్ మీ పేరెంట్స్ తో పెళ్లి అని చెప్తే మీ పేరెంట్స్ తో వచ్చి మాట్లాడుతా వ్ కదా ఫస్ట్
ఉమ్
అట్లా ఏమన్నా వచ్చి మాట్లాడుతుందేమో అర్థం అవుతాందా నీకు నేను చెప్పేది
నాకు నువ్ చెప్పేది అర్థం కాలా
ఇప్పుడు ఆ అబ్బాయికి పెళ్లని చెప్తున్నారు కదా
ఉం
పెళ్ళని చెప్తే నువ్వు కామ్గా ఉండకుండా నువ్వు వెళ్ళి ఆ అబ్బాయి ఓళ్ళ ఇంటికిెళ్ళి మాట్లాడ తావేమోనని ఆ అలా అబ్బాయికి పెళ్ళని చెప్తున్నారేమో అంటున్నా
చెప్పని ఎట్లా నేను వెళ్ళి ఎట్లా మాట్లాడతాను అక్క ఆ అబ్బాయి కన్నా సెన్స్ లేదా
సెన్స్ లేదా
ఆహా నేను చెప్పేది ఇప్పుడు కాదు ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్స్ అదంతా పంచ
అంత పంచిన తర్వాత ఇంకా ఎల్లుండి మారేజ్ ఉంది అనగా వాళ్ళ పేరెంట్స్ అట్లా అన్నారు మా అబ్బాయికి ఇష్టం లేదు మాకు అవసరం లేదు అని వెడ్డింగ్ కార్డులు అన్నీ కూడా పంచి చేేసు కున్నారు ఉం అయ్యో రామ
అదే నేను ఈ పేరెంట్స్ ప్లాన్ గా చేసినారా లేకపోతే అబ్బాయి చేసినడా అని
అ ఒకసారి ఓపెన్ మాట్లాడితే గాని ఇవన్ని తెలియదు వాళ్ల అమ్మ ఏమనింది తెలుసునా పొలంకిన మా అబ్బాయి పేరు మీద రాపిస్తే ఇప్పుడే అయితుంది పెళ్లి అనేది మేం రాపియ్యం అని చెప్పిన అంటే మీ ఇల్లా
కాదు లాండ్
ఆహా ఎట్ల రాపిస్తారు కట్ల ఆహా రాపిచ్చ కూడదు ఉం మేం రాపియ్యము అని చెప్పేసినము అదేదన్న ఉంటే నీకు సంబంధించింది నీకు సంబంధించింది అయింది నీ దాని మీద ఉండాల అంతేగాని ఆ అబ్బాయి పేరు మీద ఎందుకుంటుంది
అది ఎట్లా రాపిస్తారు అక్క ఎవరు రాపియ్య రు అమ్మాయి పేరు మీద రాపే అమ్మాయి పేరు
అమ్మాయి పేరు మీద రాపిచ్చు కుంటారు ఉం వామ్మో సిగ్గేసింది అసలకి ఉం
ఇప్పుడు నిన్ను ఏవండి అంటే మీ ఇల్లు కూడా మీ ఇల్లు కూడా నా పేరు మీద రాపియండి అని చెప్దాం
చెప్దం అనుకున్నా ఉం ఆ నా దగ్గర లేదు కదా ఫోన్ ఉం
అక్క ఇప్పుడు వాళ్ళు ప్లా వాళ్ళ వాళ్ళు ఎందుకు అట్లా చేసినారు
ఎందుకు చేసున్నారంటే రీజన్స్ ఎలా తెలుస్తాయి మా మనకి
అంటే ఓన్లీ అంటే మనీ కోసం అనా
మనీ కోసము అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమన్నా ఆలోచిస్తున్నారు ఎమో మనీ ఈ అబ్బాయి ఏమి ఆశించడం లేదేమో
మరి ఆశించిన వాడయితే నీది నాదని ఎందుకంటావు మనదే అనాలి కదా అని ఎందుకంటాడు ఆ
ఉం అంటే పెళ్ళయినాక నువ్ మీ అమ్మ అప్పులున్నాయి అవి చూసుకోవాలి అని అనేసను అన్నావ్ గద నిన్నే చాలు ఇంక వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది కరెక్టే అలాగని ఇంకా నువ్వు ఉండేది ను ఒకదాని ఒకదాని వే ఇంకా నువ్వు వదిలే నువ్వు అంటే ఇంక వాళ్ళు ఏమైపోవాలి ను మమ్మీ మీ మమ్మీకి నువ్వు ఒక్కటేనా నేనుక్కదా అన్న చెల్లి ఎవ్వరు లేరు
ఏవరు లేరు
ఆ మరే వా మీ అమ్మనన్న నీతో పాటు తెచ్చి పెట్టుకోవాలి
ఆహా అట్లా తెచ్చిపెట్టుకున్నా అంటే మా అమ్మా
అంటే మా అమ్మ లేదు అనిందుక నేను వచ్చి సటిల్ అయ్యేందుకు మనకి అంటే ఒక వన్ అవరే కదా మనం అక్కడున్నాం ఇక్కడందాము అన్నాదిపి తప్ప వన్ అవర్ అక్కడ ఇక్కడ అది ఎట్లా
వన్ అవర్ కాదు కా అంటే అతే మంత్లీ మంత్లీ అట్లా మనం ఇక్కడ ఉందాము అక్కడ ఉందాము అ
అ తప్ప అంటే ఇక్కడ కొద్ది రోజులు అక్కడ కొద్దిరోజులు కొద్ది రోజులు ఆ ఉందామన్నావా అదే తప్పేం కాదు కాకపోతే ఆ అబ్బాయి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే మన ఇంటికి వచ్చేసాక మళ్ళీ అమ్మాయి అమ్ మా అమ్మ అంటా ఉండారు కదా అని కొంతమంది వేరియేషన్ క ఆలోచిస్తారు కదా అది రెండు రకాలుగా చూసుకోవాలి మనము ఫస్ట్ ఇవన్నీ కాదు మా ఫస్ట్ ఆ అబ్బాయితో ఎల్ నువ్వు ఒప్పన్ గా మాట్లాడు మాట్లాడాలంటే ఛాన్స్ ఇవ్వాలి కదా ఫస్ట్ ఆ అబ్బాయి నీక అదే కదాక్క వాడు ఫస్ట్ గ్రూప్ లోక వస్తా కదా అదే కదా
ఉ మమ్మీ ఏ ఉంటుందంటే వాళ్ళలకు నువ్వు మా అమ్మని కూడా చూసుకోవాలని చెప్తా అంటే వాళ్ళకి అది సరి
అ అది సరిపోవడమే లేదు వాళ్ళ కాస్త ఇద కావాల కావాల కానీ ఎట్టల్లో పోవాలా అని ఎలాగా ఉన్నారు వాళ్ళ పేరు పేరెంట్స్ అని అంట ఉంది
అంటే అట్లా ఎట్లా కుదురుతాలేమ నేను చెప్పినను కదా మున్న మున్నంతా చెప్పినను కదా అంతా
అంతా ఇప్పుడు రాలిలో ఫస్ట్ జరిగేదే జరుగుతుంది అండి
అంటే అక్క ఇప్పుడు
అట్లా చెప్తే ఇల్లరికము తెచ్చుకున్నట అవును ఇళ్ల రీకం తెచ్చుకున్నట్టే కదా ఇంకా ఇళ్లరికం అంటే అట్ల కాదు ఇళ్లరికం అంటే అట్ల కాదు పర్మనెంట్ గా ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చే టట్టు
అది మేము అనలేదక్క నేనే ఏం చెప్తున్నాన అంటే మనం అక్కడ ఉందము ఇక్కడ ఉందాము ఒక నెల అక్కడ ఒక నెల ఇక్కడ ఉంది మనం అట్లే గడిపేసి సరిపోతుంది ఎవరుండారు అనే అన్న అది పోయసి ఇల్లరికం
ఇల్లరీకము రమ్మని చెప్పన్నారు మమ్మలి
అని చెప్తున్నారుక్క
ఉ ఏ ఏందొబొ ఉ వారికి అంత అవమానం జరుగుతుంటే ఎక్కడ మీ అమ్మాయి దొరికితుందా కాల్ రికార్డ్ అయినాయి ఇంతకు ముందు రెండు కాల్సా అందుకు ముందు అయి ఒకటి డిస్కనెక్టెడ్ అయిపోయింది టైమ్ అయిందమ్మ చూడు నేనే కట్చ చేస్తా పని అయింద టెన్ మినిట్స్ మనం మాలుగా మాట్లాడుకుందాం లాడక్చుల్గా టెన్ మనిట్స్ అయ్యింది లెవెన్ మినిట్స్ అయితా ఉంది ఎందుకు నీకు రికార్డ్ అవడం లేదో నాకు అర్ధం అవడం లేదు ఉమ్ సర్లే కట్ చేసేదా ఇంకా ఉమ్ సరే చేయ్ రికార్డ్ అవుతుందా లేద చూడు రేటింగ్ ఫైవ్ ఇవ్వు
ఆ సరే సరే
ఉమ్ ఓకే ఆ సరే సరే